హలో హాయ్ అం డి
హాయ్ బాగున్నార
హా బాగున్నా మీరు బాగున్నార
ఏం చేస్తున్నారు
ఏం లేదు వన్ అది మన టమాటలు కట్ చేస్తున్నానండి మీరేం చేస్తున్నరూ మంచిగా కిత్నా హై ట్రైనింగ్ సో అర్థం అయితలే సమాజ్ హే
ఆ
ఆహా అయిపోయిందా అయిపోయిందండి
ఆహా
అయిపోయిందా వంట ఇక్కడి నుంచి బాగా బ్యాగ్ లో ఉండవచ్చు ఒకవైపు
ఆ మీ వాయిస్ కట్ అవుతుందండి మీ వాయిస్ కట్ అవుతుంది
ఆ ఇప్పుడు క్లియర్గా ఉందా
ఆ
ఆ చెప్పండి ఇంకా ఇంకేంటి విశేషాలు తిన్నారా
చెప్పండి లేేదు తినలేదు ఇంకా ఇప్పుడు తినాలి మీరు తిన్నారా
ఆ మేము తిన్నామండి
అవునా
ఆ మేము తిన్నామండి
ఏం తిన్నారు ఏం తిన్నరండి
మేము ఈరోజు బిర్యానీ చేసుకున్నాం మటన్ బిర్యానీ
బిర్యానీ చేసుకున్నాం మటన్ బిర్యానీ
ఇంకా అది తిన్నాం
ఏ జడంత చోడ గులింగ్ హుస్క నే
కొంచెం పక్కకు జరగండి మీరు
క్య హే కైకు దే రహి హు హలో
బా ఆ ఇప్పుడు వస్తది, వాయిస్
ఆహ చెప్పట్లే నెట్వర్క్ ఇష్యూస్ నడుస్తున్నాయా అండి
అవునవును సరిగ్గా రావట్లేదు వాయిస్
ఆ అదే
వర్షం వచ్చిందా అండి మీ సైడ్
ఏ మా సైడ్ వర్షం లేదు ఏం లేదు పెత్త
అయ్యో లేవా ఆహా మా సైడ్ కూడ వర్షాలు లేవి అండి ఇక గాలి మెరుపులు
అంతే
అంతేగాని
ఏ వర్షం అయితే రావట్లేదు ఉమ్ నైట్ అయితే చాలు గాలి వస్తుంది గాలి ఆ నైట్ నైట్ నిన్న వన్ కి ఫుల్ గాలి ఓ కరెంట్ పోయింది అసలు వన్ అవర్ వర్ కరెంట్ లేకుండే
అవును
ఆ అదే ఇం ఏం చేస్తున్నారు మరి
ఏం లేదండి మేము తినేసినాం
ఆహా
ఇంకా ఎప్పుడు ఖాళీగానే ఉన్నా తొందరనే తింటామండి మేము
ఆ
బాసేప్ వరకంట అందుకనే
మే బాణాతి పోలి నాటకాల ఒక్కొక్కరు హలో
ఆ మీరు ఇంక తిండ్రి మే.
ఎప్పుడు తింటరు మరి మీరు వంట అయితాంది మా మమ్మీ నాకు లెక్చర్ ఇస్తాంది.
వంట చేయమని చెప్తుండ్రా అవునా
అప్పటి నుంచి కొంచెం నాకు ఇష్యూస్ ఉండే మొబైల్ లో అది చూసుకుంటున్నా. అదే వండలేదు కొంచెం ఇప్పుడే తింటారా అనేసి ఉన్నా. ఇప్పుడు మా మమ్మీ బయటికెళ్ళొచ్చి
ఆ ఎందుకు వండలే అని వండుతున్నారా అయ్యో
మొన్న అయితే నైన్ కి తిన్నాం. అవునా చెప్పన్ ఓకే ఎల్లె నువ్ అట్ ఉంటే అట్లా అంటే నాకు వస్తుందండి మీ ఫోన్ నుంచి ఏంది నా ఫోన్ కి ఏమైందో అసలు అర్ధం అవుతలేదు ఇప్పుడు వస్తుందా పండి
ఏం మమ్
పవర్ బాడీ పోయింది ఏంది ఏదనా న్యూ మొబైల్ గానీ ఎందుకో ఇష్యూస్ నడుస్తున్నాయి నా మొబైల్ కి ఎందుకో ఏమై దో మొన్నట్లా కొంచెం నా ఫోన్ లాక్ అయిపోయింది హు దాన్ అప్పటి నుంచి కొంచెం ఏమై దో ఏమో తెలియదు అసలు ఘోరం నడుస్తుంది
అవునా ఆ.
ఇంకా చెప్పండి ఏం చేస్తున్నారు, మరి తిన్నారా లేదా ఇప్పటి వరకి.
తిన్నామండి తిన్నాం ఖాళీగానే ఉన్నాన్ టీవీ చూస్తూ ఉండేవాళ్ళం అ ఇప్పుడు ఇగ మీ తో మాట్లాడదాం అని మాట్లాడుతున్నా.
అవునా ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు మధ్యాహ్నం
మధ్యాహ్నం మేము ఈరోజు
చేసినామండి మూడు పూటలా
ఆ మధ్యాహ్నం బిర్యానీ చేస్తే ఇప్పుడు కూడా మధ్యాహం అదేంది మార్నింగ్ ఏమో చెప్ప
తి చేసిన ఆలు కర్రీ మీ నా మీ వాయనా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వస్తుందా
ఇప్పుడు రావట్లేదు
ఓకే ఓకే అ
ఇంకా ఇంకా ఏంటండి
ఈ వర్షాలు పడ్తే ఆ మొన్నటినే వెళ్ళొచ్చిన నానమ్మ వాళ్ళ ఇంటికి ఆ హ్మ్ ఆ చెయ్యి మొత్తం ఆ ఇది ఫ్యాన్ లో పోయింది చెయ్యి
ఫ్యాన్ లో పోయిందా
ఆ కింద ఫ్యాన్ పెట్టినాం అది దానికి ఏం లేదు
ఆ
అది పోయింది ఇగ నొస్తాది టమాటా కర్రీ
టమాటా కట్ చేస్తా ఉం
ఆ
అయ్యే
గోరం జ్యూస్ తగిలి బాగా మంట వస్తది చేయికి చెయ్య అంటే అట్లా వస్తుంది
అవునా ఇప్పుడు టమాటా కర్రీ చేస్తుండ్రా
ఆ
అ టమాటా నేనా దాంట్లో కవాబ్ కానీ ఎగ్స్
ఉటి టమాటా కర్రీ చేస్తున్న ఏ మీ కవాబులు వేసుకోలేద ఈసారి వేసినం వేసినాం
అయిపోయినయా
ఆ కాలేదు ఉన్నాయి
ఆ
మీరేసిండ్రా లేదు నేను తినను మా ఇంట్లో మా మమ్మీ తింటది మా తమ్ముడు తింటాడు అంతే మీరు తింటార
ఆ మే నేను తింటా
ఓహో
ఇష్టమే కావబ్ తిన్నా
అవునా
ఇది వద్దు ఇది వద్దు అద వొద్దు అని ఏం పెట్టను పెట్టుకోను
ఆ అట్లానే మంచిది కదా కూడా
ఎందుకంటే ఏమన్నా తినకుంటే మళ్ళీ నేనే వండుకోవాలి కదా ఎందుకు
ఏందదో సర్కి సర్క్ హలో ఒక్క నిమిషము ఒక్క నిమిషం హలో
మీ మమ్మీ చాలా గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు
మా మమ్మీ కట్లనే వాయిస్ వస్తది మా మమ్మీ నోరు బాగ్ గట్ టిది
అ
హ్మ్
ఇంకేది తమ్ముడు ఏం చేస్తున్నాడు చదువుతడా స్కూల్ కెళ్తున్నాడ
ఆ స్కూల్ కెళ్తున్నాడిగా స్కూల్ స్టార్ట్ కద ఆ మండే నుంచి కోసి స్టార్ట్ వాము ఇగ పనులుంటయి పొద్దున్న లేవాలి
టిఫిన్ అవి చేయాలి కదా
అవును
లంచ్ తీసుకెళ్తాడా
ఆ తీస్కెళ్దడి ఆ స్కూల్ లో ఇం తినను అక్కడ మంచిగా ఉండవి అనేస్ హండ్రడ్ గానీ అబ్బా అక్కడిది వంటలు బాగుంటాయి, మా స్కూల్ లైఫ్ లో అయితే గోల్డెన్ డేస్. కుండ మస్తు
అవునా
ఆ
ఆహా
స్కూల్ టైమ్స్ నాకైతే ఫ్రైడే సాటర్డే ఇట్లా కిచిడి వండుతుండే కిచడి ఇంకా చారు బా బలే ఉంటుండి అహ నా ఫుల్ ఇష్టం ఇక సా ఫ్రైడే అయితే ఖచ్చితంగా స్కూల్లో తింటుండిమే
ఆ రోజ్ కిచిడీ చేసే వాళ్ళ
హ్మ్ కిచిడి చేసేవాళ్ళు దాంట్లో అన్ని వేస్తుండే అది
అహ అంటే వెజిటెబుల్సా
ఆహ
నా
తో
కాస్తున్నయా మీ చెట్లున్నయా ఏమన్నా ఫ్రూట్స్ చెట్లు
ఆహా
లెవ్వా
వినబడుతుందా బ్యాక్గ్రౌండ్
ఆ విని
మా ఇంట్లో ఎక్కువ చేస్తరు కొంచెం చెప్తుంటే గూడ ఇంటలేరు ఒకసారి ఫోన్ చేసి మీరు జెప్పండి
నేను చెప్తాను ఆగండి
ఆ
గోల గోల చేసుకోవాలి చక్కగా ఉండొచ్చు. కదా ఏ టెన్షన్స్ అందరికి ఉన్నాయి టెన్షన్ కు అందరికి ఉన్నాయండీ. ఎందుకు చెప్పండి. గోల చేసుకోవాలి హ్యాపీ
ఆ అది ఏమంటారు బయట వాళ్ళది నీ ఏమంటారు ఆ. ఇట్లా
అలా చేసుకోవద్దు. సరేనండి మరి ఇంకా ఇంకా చెప్పు చెప్పండి అంటే మీరు మీరు వెళ్తారా స్కూల్కి ఎటైనా వెళ్తారా మీరు.
కాలేజ్ కి ఆ వెళ్తా కాలేజ్ కి బనరు అమ్మా బన కా తరత ఉగాని ఆ హ్ ఆ